ఆ
విన్పిసుందరా
ఆ వినిపిస్తుంది ఎమ్ చెప్పాలే
ఏం లేదురా ఇగో ఇప్పుడే మీ యక్క ఫోన్ జేచి నేనొకటి మాట్లాడుతాంటే మీ అక్కొకటి సోది పెడతాంది నాతోని ఇ కోపంతో కిక్కికి ఫోన్ తో ఫోన్ మీ చెల్లికి ఇచ్చేయి అన్నా
ఉహు
ఇడ నాయినా అంటుంటే ఇంకా ఆమే ఎక్కువ చేస్తా ఉంది
హ్మ్
ఇ నా కొడుకు వండుకున్నాడు ఓ ఆయన లెత్తడు ఏమో అని నా భయం నాకుంది
మీ ఇంట్ల చామంత్చేట్లు లేవు కదా
లెవ్వు రా ఒక రోజు అంగన్ బడి నుంచి తెచ్చినాము కనది ఎండక్ కి వాడిపోయింది ఆమె అప్పుడే అన్నది వర్షాకాలం తీసుకొనిపోయి పెట్టురా ఇప్పుడు పెడితే బతకదు అన్నది అయితే ఏం కాదు పెడుదాం వైట్ కలరు
చిన్న చిన్నయా
ఇప్పుడు అంగన్వాడకి వోతే మనం చూసినాం చూడు అది ఆ మంగ గొల్లోల్ల ఇంట్లుంటాయి జూడు
ఆ ఆ ఆ
ఓ వాళ్ళు మంగళోళ్ళూ మొత్తం ఇరిశేషిన్రు ఒదిన కోసేసింరు అంతా
ఎందుకు
ఏమో లేవ్వు లేదు ఎంత ఎడల్పుండే హౌజు చుట్టుండే
అవును మస్తు పెద్దగుండే
నేను నే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడని ఆ ఆ రోజు కోడి జానిపోయింది చూసినవా
ఆ ఆ
ఆ ఆ రోజు నాన్న నేను బొయ్యి అది పడేత్తనని పొయ్యొచ్చి పడేసి రిటర్న్ ఒత్తంటే నాకెందుకో గుర్తుకొచ్చి ఆటు చూసిన చూస పండుగలు ఉన్నాయి కదా అని పూలు గుర్తుకొచ్చినయి గుర్తుకొచ్చేసరికి అటు చూసేసరికే అసలు ఆడ లేనే లేవు గిత్తతే ఉంచినట్టున్నారు అది తొందర ఓస్ స్తది కావోచ్చు వర్షాలు వడేటప్పుడు
ఆ ఎక్కువ వచ్చి అప్పుడు మొత్తం ఎక్కువ వచ్చి పూలుగా అయితయి కావోచ్చు అందుకే కోశేషిన్రు
అదే మాకు మా ఇక్కడ కొబ్బరి చెట్టు దగ్గర ఆ ఒక చామంతి చెట్టు ఉంది ఆ చామ చెట్టుకి చిన్న చిన్న అంట్లు వెళ్తానయి
అవునా అన్నవ్ నేను కూడా మీ దగ్గరకొస్తే నేను కూడా తీసుకొచ్చి పెట్ టాలి మా ఇంటికాడ కూడ
నా నాలుగేళ్ళినయి నాలుగంటలు ఏళ్ళినయి పిలకలు అవి అయితే తీసుకబోదులే ఏల్లో కలర్ గాని ఈ చాకలోల్ల ఇంట్ల పెద్ద ఎల్లో కలర్ది మన పుల్లల్లా ఒత్తయి చూసినవ కొనుక్కుంటే
అవునవును
ఆ అంత పెద్ద పూలు ఆ అంత పెద్ద ఎల్ ఎల్లో కలరు అంత పెద్ద పూల చామం చెట్టు ఉంది వదిన
మీ ఇప్పుడు తెచ్చింది కావచ్చు ముసల్ది
ఏమో నిన్న నువ్వు అన్నావుగా ఆ అదే రాగి జావా చేసుకొని వస్తారా అని అన్నావుగా అని అన్నవని పండుని పండును తీసుకొని అటు ఇటు తిరుగుతా అంటే ఆవా వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తే పోయిన పోయి ఆమె ఊపుతాందని పిల్లి పిల్లిని చూసి మ్యావ్ మ్యావ్ అన్నడు పండు అని తీసుకొని పోయినా తీసుకొని పోయి అమేతోని ము పెట్టినా పండు పోదాం అనేసరికి గేట్ కాడికి రాంగనే నాకు ఆ పువ్వు కనవడ్డిది
ఏవో పో
కొ పెద్దగా లేదు పువ్వు మాత్రం
ఆ పువ్వు మెల్లగా తెంపుకు రాకపోయినావ్ దానికి ఉన్న దాన్ని తీసి ఫర్మెంటేషన్ చేసి పెట్టేటోళ్ళం మనం
ఫర్మెంటేషన్ కాదు సింకులు అన్ని నిన్ననే ఎ ఎత్కరావాలంటే ఎతుకొత్త
ఎత్తుకుర మా ఇంటికాడ కూడా వెడదం మా ఇంటికాడ కూడా వెడదాం
త్త
ఊమ్ మెల్లగా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మెల్లగా మాట్లాడుకు మాట్లాడుకు తెంప్ ఇయరాదు ఒక రెండు ఇయర్ దు మేము పెట్టుకుంటాం అను
ఉమ్ ఈసారి అమ్మమ్మ వొత్తే కాదు ఈసారి అమ్మమ్మ వొ త్తే మీకును మాకు అవి పెద్ద కనకాంబరం పూలు ఉన్నాయి ఇంట్ల పెద్ద చెట్టు ఒక చెట్టు ఏమంటారు కొమ్మలు వెడితేనే నాటుకుంటాయి
అహా
అది పెద్దది. ఏ కలర్ అంటే ఇప్పుడున్న కానకాంబరం కలర్ కంటే ఇంకా తిక్ కలరు. కాడలు పెద్దగా ఉంటాయి రిక్కలు కూడా పెద్దగా ఉంటాయి అవి కొమ్మలు ఒక పది ఇరవై గల్ల తెమ్మంట మీకు కొన్నిచ్చి నేను కొన్ని పెట్టుకుంటా
పెట్టుకుంటారు గానీ అరే ఇప్పుడు కనకాంబరాలు పువ్వులు ఉంటాయి చూడు దాంది అవి గింజల్ వాడి పోతాయి చూడు ఆవిట్ల నలిషి ఏస్ ఇస్తే ముక్కలు పెరుగుతాయా
ఆ ఎప్పుడు పెరుగుతాయి అంటే అయ్యో నీను కూడా మొన్న పోయి అట్నే చూసినా అయ్ అంటే అమ్మ అన్నది కదా మొత్తం మనం ఊడబీకిన్ నాల్స్ పోత్ తంగా పోషినంక అవి వర్ష్
అవ్వి హలో
గోడ చుట్టూ గోడపక్కకు ఉన్నయి అన్నీ అయ్యె మొలకలే
అవునా అ నేను గుడా అట్లనే చేసి పెడదామని చెత్తన్నా
ఇంకా తెంపలేదా నువ్వు ఓయమ్మా మాక్ ఇంకా ఉన్నాయి అవి గుడా ఊడబిక్తే అంటే ఆ ఆ కంకి ఇరిస్తే ఇంకొక ఇంకొక పూ పూసేదానికి బలం ఉంటదంట
అవునా
మంచిగా పుత్తయంట అను కోస ఇంకో ఇంకున్నాయ్ ఒక పదిగాళ్లు ఉంటాయి పది ఇరవై గాళ్లు ఉంటాయి అయ్ ఇయ్యాల ఇరవాలి అని చుస్తన్న నేనే ఇరిసి పోస్తే అయ్యే మొలతాయ్ గని ఇత్తనే పూలు వెళ్తాయని చుత్తన గాని
అది నాటాలా పోయోత్తే సరిపోద్దా గింజలు
అవుసలే గింజలు ఆ ఎక్ ఎక్కడియి అక్కడ్నే గింజలు జల్లాల్సి పోతే అయిపోయింది
ఆ ఆయితే నేను అదే పని చెత్త ఈరోజ్ సాయంత్రం
గింజలు వత్తా అంటే పోతాయో నల్సి పోయాల ఇప్పుడు మాది కంకర కుప్పుంది చూడు ఆడ పెద్ద పెద్ద చెట్లు ఉండాయిగా
ఆ ఆ ఆ
అమ్మమ్మ ఎన్ని ఆరో చెట్లేమో తెత్తే నేను నలిసి అమ్మమ్మ ఇట్లా ఒక్కసారి చెప్పింది కంకులు అట్లుంచకమ్మ ఇట్లా తీసి న ఇరిచి ఆడ ఇరిచి అట్లెయ్యి నల్వకున్న ఏం కాదు కాదు కాని ఇరిచి ఆడ ఎయ్యి ఎత్తే చిన్న చిన్నగా అయ్యి అ భువిలోకి మన్న నీళ్లు కొడతాంటే మట్ వేరే దన్మీద పడి భూమిలో పోయి మొలకొత్తది పూలు అట్లనే పెద్దగా అయితంటే ఊ ఎన్ని చెట్టు ఉండేనో ఆ ఇల్లు వల్ల ఇల్లు కట్టడం వల్ల మొత్తం అంత పోయినాయ్
ఇగో ఆ నేను పొద్దుగాల ఐస్ క్రీమ్ చేసినా అయితే పండు పండుకి గిన్నెల పెడితే గిన్నెలో తినట్లేడు ఏందో ఇదేమో పెడతాంది నాకు మా అమ్మని మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి కని చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చినాము
ఆ
పూరిస్ దాంట్లోక్ పోసిన దాంట్లో పోసి మూత పెట్టి నే గడ్డ కట్టింది ఇగ లేశ్నంక ఇగ ఐస్క్రీమ్ అన్న తినిపిత్త
చిన్నయి అంటే అప్పుడు ఆ రోజు నేను రెండు అడిగనా అయ్యే డబ్బాలా
ఎహె అవి కావు ఇవి వేరేయి చిన్న చిన్న ఇంకా పెద్ద కొంచెం వాటికన్నా కొంచెం పెద్ద డబ్బాలు
ఆహా అట్లా బుడ్డ బుడ్డ డబ్బాలు బాలేగా ఉంటాయి
ఇంకొకటి ఏమో ఏమంటారు దాంట్లో పోసి పెట్టిన అదే కర్బూజానే కర్బూజా దాంట్లోనే అది రసం తీసి దాంట్లో పోసి పెట్టిన అది మాత్రం గండ కట్లేదు అది ఇ రేపటి వరక గడ్డ కడుతది కావచ్చు ఇక అది ఏమో ఇట్లు కోసి ఇస్తా
ఆ
ఏదో ఒకట అయన తింటే చాలు నాకు
నేను కూడా మా మమ్మీని కస్టర్డ్ పౌడర్ కాదు కాని మా మమ్మీని ఐస్ క్రీమ్ పౌడర్ తెమ్మంట చెప్పాలని ఉంది కాగాని భయమైతాంది తిడతాదేమో అని
అవునా మొత్తం గడ్డ గడ్డ కట్టింది తిందామన్న భయమైతాంది
ఎందుకు ఇట్లా రావట్లేదా మంచి ఐస్ క్రీమ్ లెక్క
ఐస్ క్రీమ్ లెక్కనే వస్తది గానీ ఎక్కువ ఐస్ అయ్యింది రా
అయ్
యు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినాం కదా ఎక్కువ ఐస్ ఐస్ అయింది
ఆ
లేచింది మధుర
అవునా
మళ్ళీ పాలిస్తాయనే నా కూడాలి
మా అమ్మని కనుక అవి కలర్ కలర్ చామంతి పూలు తెంపుకో అమ్మ అంటే తెంపుకోకపోయేసరికి అది ఎన్న ఏమంటారు మా ఇంట్లో కిరాయికున్నప్పుడు వాళ్ళ నీళ్ళు పోయాక అన్ని చెట్లు చచ్చిపోయినాయి ఆ మూడు చెట్లు లు బతుకుతే అ ఒక చెట్టు చెట్టు నిండా పూల్ పూతాయి అది పూలు తెంపట్ల లే ఏం తెంపట్ల లే పాలాది బరువుకి పువ్వు చెట్టు అంత కింద అనుగుతోంది అసలు
అయ్యో
ఇరుగుతది అను భయమైతుంది మా అక్కనేగ మా అక్కనేగా సాయంత్రం నేను పూయలేరు అన్నది
ఓహో
ఏమంటారు పూలు కట్టుకుంటే అలా కలుపుకొని కట్టుకుందుము అనిపించేది
అవును బొమ్మ పుల్లలు ఉన్నప్పుడు మోతి మొత్తం గలీ గలీజుగా చేసిర్రు గలీజు గలీజు
కానీ అప్పుడు ఎట్లా ఫూల్ పోసిన్ పూలు మాత్రం వాళ్ళు రాకముందుకు ఎట్లా పూసినయో వదిన
అవును
వాళ్ళు వచ్చిన కాంచి అసలు చామంతి పూలే లేవు నేను రోజు ఒకటి పెట్టంగానే పెట్టిన నెలకి రోజుకొక పూవు పూత్తాంది వదిన ఈ కలర్ రోజున ఈ కలరుందని జెప్పి పోయేదా
అవునవును
అసలు మంచి కలర్ కలర్ పూలు ఒకటి వంకాయ కలరు ఒకటి పింక్ కలరు ఇంకొకటి రెడ్ మెరూన్ రెడ్ కలర్ల
ఊహూ
రెండే కలర్లు ఉన్నాయి మెరూన్ అసలు వంకాయ కలర్ది పువ్వు పోయింది. ఇంకా అయిపోయింది దాని పని చెట్లు చచ్చిపోయినై ఒక రెడ్ రెండు రెడ్ కలర్ ఉన్నాయి మెరూన్ కలర్ ఉన్నాయి ఒకటి పింక్ కలర్ ఉంది.
ఓహో నేను గూడ పెట్టాలి రెండు చెట్లు గులాబ్ చెట్లు కూడా హైబ్రిడ్ ఇ కొంచెం వర్షం పడుతున్నప్పుడు హైబ్రీడ్ చెట్టు
చామంతీ చామంతి చెట్లు ఎట్ల చెయాలి తెలుసా ఇట్లా వాళ్ళు గులాబీ చెట్లు పెట్టినట్టు ఇత్తరంట అట్లా తీసుకోవద్దు ఏ నారు ఇత్తరు వందకి ఎంత ఇప్పుడు మన తోటకూర కట్ట ఎంత ఉంటది
ఓ
ఆ అంత కట్ట ఇస్తారంట ఆ కట్ట తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఇట్లా వర్షాలు ముసురు పడతాయి చూడు ట్వంటీ ఫోర్ అవర్స్ ప అప్పుడు తెత్తే అ అం ఏమంటారు నాటుకొని అంట్లు కూడా వెళ్తాయి గాని ఈ కొన్న చెట్లుకి అంట్లు ఎళ్ తలు చెట్టు పెరుగుతానే గాని
సుద్దాంలే అప్పటివరకు
హ్మ్
సర్లే మరి
హ్మ్ సరే మరి
ఆ సరేరా